కోల్ కోరు
ప్రియాంక ముట్టప్పుడు తేగ మాట టడుకుంట ఇలా మాట్లాడుకుందం అంటే రావేంటె బాబు
ఇవ్వాళ ఉందో లేదో ఫస్ట్ నీతోనాడంట
ఏ ఏంటి అన్నయ్య ఫోటో పెట్టావ్ ఏ పెళ్లి చే సూపరుందె అసలు నిన్ను రడీ చేయటం కూడా బాగ రడీ చేశారు
అన్నయ్య ఫ్రెండూ పెట్టి పంపించాడది ఆ రొండూ యాభైకిి కరెక్ట్ గా నాకు ఫోటో వచ్చింది
ఆహా
మీ ఇంట్లో గూడా ఇంట్లో గూడ ఏం చూపించలేదు ఇంకా ఫోటోల్ నేను
బావుందీ అసలు చీర బావుంది కా కాదు మలయ మ మలయాళ వోళ్ళు కడతారలాంటి చీర చీరా జాకిట్టూ బావున్నయ్
కుర్రోడే ఏ ఎవరా కుర్రోడు ఒహ్ మీ అన్నయ్యనా అమ్మ పేరాయాలే కుర్రోడు
ఊ
గా ఫోటో చూపిచ్చే అన్న
అ
పెళ్లి పొటోలు గూడా ఇంక రాలేదే అన్నయ్యుండగా కూడా పెళ్లి పొటోలు పెళ్లి పొటోలు తీస్ కురావాలని చెప్పి చెప్పేదాన్ని పెళ్లి ఫొటోస్ కి పదివేలు కట్టాడంట అన్నయ్యా
అదే నీవు నువ్వు స్ట్రైట్ గా నుంచున్న ఫోటో ఏమీ లేదా
ఉందుగా అయ్యే స్టూడియోలో తీపిచ్చాను
ఆ ఒ ఒకసారి పెట్టు చూత్త అయిపోయినాక పెట్టు టెన్ మినిట్స్ అయిపోయి నాక పెట్టు ఇది అసలు ఎంత బాగుందో తెలుసా ఫేస్ కట్ కూడా క్లియర్ గా క్లారిటీగా ఉన్నయ్
అన్నయ్యే కనబడుతున్నడ్ నా బేస్ కనబడ
ని ఆహా ఇది కనపడుతున్నయివే ఎనకాల బ్యాక్ బాగానే
ఇదీ మరి కెమెరా వోడు తీసిన్నాటిలో ఫొటోలో లేకపోతే ఎవరన్నా ఫ్రెండ్స్ పక్క సైడ్ గుండీ ఫోన్ తో తీసుంటారు తర్వాత పెడతాలే చూత్తున కదా నేను ఫోన్ మాట్లాడుత్న్నా అమ్మమ్మ అక్కడ పన్లో ఉంది గదా నువ్వు విసుగిచ్చావనుకో తన్నులు బడి వాళ్ళు తినేత్త చూసుకో మ్మ్ పెడతాలే ఫోటో నువ్ నుంజున్న ఫోటో అదే నుంచున్న స్టూడియో కి పోయి తీపిచ్చు అంతే అంటే పట్టు చీర కొన్ టే వడ్డాణం వచ్చింది ఫ్రీగా
ఆహా మ్యాటిలు పెట్టారు
టైం లోనే పెట్టాన్నమాట అది వడ్డానం ఎదో మళ్ళీ వడ్డానం అది అలా అలా పాడై పడైపొయింది పాపం ఓ పదైతే సొంతం
ప్రియాంక నిన్నా యాంగిల్లో చూడాలనుందే
పెళ్లి ఫోటోలొచ్చాకా చూద్దువుగానిలే ఆల్బమ్ ఒకటీనీ వీడియో కావాలన్నాను వీడియో వచ్చి పెన్ డ్రైవ్ లో ఇమ్మన్నా రొండే ఆ ఇదివరకుంటే క్యాసిట్లయ్యి చ్చేవోళ్ళు గదా ఇప్పుడు అలా లేవుగా ఆ పన్ డ్రైవ్ లో ఇచ్చామన్నా వీడియోస్ అవన్నీ ఫొటోస్ ను
ఏ వీడియో అంటే ఒకటేనా మూడో నాలుగు సాంగ్స్ ఎడిట్ చేసి పెడతా తారే సూపర్ ఉన్నాయి ఇప్పుడు
ఇదే ఎలా ఇస్తాడో నాకు తెలియదు
న్యూ ఇప్పుడైతే సూపర్ ఉన్నాయి సాంగ్స్ కొత్త కొత్త సాంగ్స్ తో పెడుతున్నారు అసల
అది ఎట్లా పెడతాడో ఎలా చేసిస్తాడో తెలిదు మనకి
ఉ కానీ చుట్టాలు చాలా మందే వచ్చిందట్టున్నారుగా గుంపు కూడేసారు
లేదు ఆ ఊరోళ్ళే అంతే చుట్టాలు ఎవరూ లేరు వాళ్ళ తారపున చుట్టాలు ఎవరూ లేరు నా తరఫున ఏమో దూరం అయిపోయిందిగా కొంచెం తక్కువ నా తరఫున కూడా కాతే బాగానే చేశారు ఆ కార్యానికి కూడా వచ్చారు
ప్యాటీలు అవన్నీ నేను చూసింది వరకు చెప్తున్నా
నకిలీస్ ఏమో నకిలీసు మ్యాట్లీలు వడ్డాణం అన్ని అప్పటికప్పుడు పిచ్చియి వడ్డాణం ఏమో పట్టు చీర కొంటే వచ్చింది నా పట్టు నా పట్టు చీర పది వేల రూపాయలు
ఆ
కోబట్టి